హలో ఆ
అవును పోయిన శివరాత్రి ఎట్లా చేసుకునావ్?
ఆ శివరాత్రి బా బాగా చేసుకున్నా నేను ఎందుకానీ, ఇంటికి వెళ్ళిన ఆ హాస్టల్లో నుంచి ఇంటికి ఇంటికి వెళ్ళి అక్కడ బాగా మంచిగా ఉమ్ బావ్ మన అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నలతో ఆ మా అక్క ఓచిందా? ఊరు నుంచి బాగుంది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. డ్యాన్సులు చేసుకుంటా పిండి వంటలు చేసుకుంటా
ఏమమి
ఆ ఏం చేసామంటే ఓలిగాలు చేస్ నమో
ఉహ్ ఉమ్
మళ్ళా ఇంకా ఉంచి చేసినాం సున్నుంద చేసినాం సల్లిపిండి చేసినాం ఉమ్ చలివింది తెలుసా? అంటే అది కూడా వస్ వీటు ఆ పానకం వేసి బి బీంపిండి ఉండది ఆ అలా ఎస్తేర్ అనమాట.
ఉమ్ అవును మేము కూడా చేస్తాం కాకపోతే అవి టూ టైప్స్ ఉన్నాయ్
ఉహ్ ఉమ్
ఉమ్ గట్టిగా చేస్తాం మేము శివరాత్రికి.
ఉమ్ అవును అది తెలుసు అది అన్ ఏ ఆ మెత్తగా చేస్ అయితే అత్ర ఫిల్ చేసుకోవచ్చు ఒకే టి తీసుకుంటే మామూలుగా
ఆ అవును ఇ క ఇవి పాకం పప్పు అని బొరుగులతో కూడా చేస్
ఉహ్ ఉమ్ ఆ స్వీట్ కూడా చేస్ తినామా అని
ఉహ్ ఉమ్ అవి కూడా బాగుంటాయ్ బల్స్ లాగా కడతారు కదా?
ఉమ్ పప్పులను లోడ్ చేసుకోంటాం కోక్లండ్లో
అంటే
అదే ఇంకా ఆ పాగం పప్పు మాదిరి కంటే ఇంకొ చుప్ పా పాగం పప్పు అంటే డ్రై డ్రైగా ఉంటది అనమాట చుప్ అదైతే ఆ ఉన్ వంటలు చేసుకుంటాం అన్నమాట బొరువులతో బొరువులు లేక పా ఇట్లా పాకం బెల్లం పాకం వేసి ఆ ఇట్లా ఉంట పట్టలు చేసుకుంటాం
ఓకే ఓకే
బాగుంటాయి కూడా
మరి మీ జాగరణ ఎట్లా జరిగింది చేసారా అసలు
ఆ చేసినమ్ జాగారం చేసుకున్నాం ఆ నైట్ అంతా సాంగ్స్ వినుకుంటా సాంగ్స్ కి డ్యాన్స్ డ్యాన్సులు చేసుకుంటా ఆ మా కజిన్స్ కజిన్స్ అంతా ఉమ్ అలా
నాకైతే ఈసారి అసలు చుప్ పండగ అనే జరుపుకున్నట్లేదు నాకు ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయి పండగ రోజు కూడా ఎగ్జామ్స్ ఉన్న ఉన్నాయి చుప్ ఇంక ఆ రోజు ఎగ్జామ్ క్ వెళ్లిపోయినాం అంతకు ముందు వీక్ క్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చినార్ అన్నమాట పిండి వంటల్ అన్ని తీసుకొని మా హాస్టల్ కి
ఉహు
హుమ్
ఓకే మ్యామ్ నీకు మంచిగా అనిపించింద ఆయన ఇట్లా పిండి వంటలన్ని తీసుకొని వచ్చినారు మీ పేరెంట్స్ కానీ నీకు ఆ మంచిగా అనిపిలేదా
ఆ లేదు కా అంటే ఇంకా వాళ్ళు తీసుకొని వస్తున్నారు కానీ నేను ఏంటి పోలేను ఎగ్జామ్స్ ఉన్నాయని దానికైతే హ్యాపీ ఇంకా పండుగ రోజు ఆ మా వాళ్ళతో కలిసి ఇంకా గుడికెల్నా
ఉమ్
దాన్ తర్వాత అట్ల ఎగ్జామ్ కన్నా
ఉమ్ మరి ఎగ్జామ్ రాసినారా బాగా
ఉమ్ బాగా రాసా ఇంకా లాస్ట్ శివరాత్రి కక్కల అంతా ఉపవాసం ఉండి జాగరణ ఉంటానేంటిని క పుటిస్ అది ఎగ్జామ్ సెంటర్ దూరం అవ్వడం వల్ల ఆ జర్నీ అట్లా అంతా అయిపోయి ఈసరు ఉపవాసం లేదు జాగరనప్పుడు చేయలేదు మేము
ఆహా
హ్మ్
అయితే మంచిగ జరగలేదు అంటున్నావా
లేదు పండగ రోజు అంతా బాగా జరిగింది. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళతో రోజంతా గడపడం బాగుంటుంది కదా!
ఆ
హ్మ్ ఉ
ఓకే ఓకే మరి ఇంకా ఎలా సె సెలబ్రేట్ చేసేవారు దాని ఇంటి దగ్గర ఉండింటే
ఇంటి దగ్గర ఉండింటే మా మామ్ అమ్మమ్మతో పాటు నేను కూడా ఉపవాసం ఉండేదాన్ని
హు ఉ
మార్నింగ్ ఉపవాసం ఉంటే ఇంకా మా ఇంట్లో మేము అంటే మాక ఇంటి దేవుడు అ అట్లాంతా శివుడు అంటారు కాబట్టి సో ఈ పండగ బాగా చేస్తారు రు అప్పుడు ఇంకా ఎవరినన్నా కొంతమందిని అంతా పిలిచి వాళ్ళకంతా ఫుడ్ పెడతాము. అట్లనే కొంతమంద్ దీ ఆ అదేమి చెప్తారు ము త ఇదులు అంటారు కదా
అవునులే
వాళ్ళని పిలిచి వాళ్ళకి పసుపు, కుంకుమ అంతా ఇచ్చి ఆ ఇది ఇంట్లో చేసింటారు కదా విస్ ల బిండిలు పాకం పప్పు ఉండలు అవి కొన్ని ఇచ్చేవి అట్లంతా చేస్ అనమాట ఇంక మార్నింగ్ నుంచి అది సరిపోతుంది. ఇంకేమన్నా పోతే గుడికి వెళ్తాం.
ఆ
హుమ్ ఇంకా నైట్ వచ్చేసరికి జాగరణ చేసేకి, కొంచం సేపు భజన చేసేకిపోదాము గుళ్లోకి. ఇంక మనక్ ఇగ ఆడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి దాని తర్వాత మేమంతా వచ్చేసి మేము అందరం గేమ్స్ ఆడుకుంటాం కొంచెం.
అవును
మళ్ళీ లాస్ట్ లో ఇంకా మార్నింగ్ అయిపోతుంది. అనేటప్పటికి గుడికి వెళ్తాం మళ్ళీ. ప్రసాదం పెడతారు బాగా ప్రసాదం తిని ఆ భజన చేసుకుంటా, డాన్స్ చేసుకుంటా ఆడుకుంటా ఉంటాం ఆడే
ఏదీ మరి నిద్ర రాదా నీకి
అదే నిద్ర వచ్చినప్పుడు వచ్చేస్తాం బయటికి ఆడుకోడానికి ఇంకా మా ఊర్లో వేరే ఊరు వాళ్ళు వచ్చి మా ఊర్లో వాళ్ళకి వాళ్ళకి వాలీబాల్ గేమ్స్, క్రికెట్
మీరు మరి పార్టిసిపేట్ చేస్తారా మీరు
లేదు లేదు మేము ఊరికి ఆడియన్స్ అంతే చూస్తాం. ఎంకరేజ్ చేస్తాం మా ఊరు వాళ్ళకి
ఓకే ఓకే
ఆడుకుంటాము కొన్ని గేమ్స్ ఆడతాము అనమాట మాక్సిమం ఎక్కువ ఇది ఆడుతా అంటే మేము డింగ్ డాంగ్ బెల్ తెల్సా మీకి
ఆ డింగ్ డాంగ్ బెల్ తెలుసు ఎలా అంటే ఆ ఒక దొంగ ఉంట టాడు మిగతా వాళ్ళందరినీ దాంకోమంటారు. కొయ్యరు కోయర్ని ఫస్ట్ కనిపెడి తే అతనే దొంగ
ఆ
ఇకా
అది ఆ డ్ తాంటిమి అసలు ఇంకా దాని తర్వాత మెయిన్ అసలు ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నప్పటికీ ఈవినింగ్ అట్లా మంచిగా రెడీ అయి ఫొటోస్ అన్ని తీసేసుకొనేసి ఇంక దాని తర్వాత నై ట్ నైట్ ఆ మళ్ళీ నైట్ ఇంక ఆ ఊరంతా తిరిగి తిరిగేది పని అసలు ఇంకా ఎవరెవరు మేల్కొన్న ఎవరెరు ఎక్కడెక్కడ ఏం ఆడ్ తాన్నారు. అవన్నీ చూసుకుంట వాళ్ళ గేమ్స్ లోకి పోయి మేము కూడా కొంసేపు ఆడేసి మళ్ళీ లాస్ట్ కి అందరం గుళ్ళోకి వెళ్ళిపోతాం
మ్మ్ వాళ్ళ ఒకవేళ మీకి ఆ మీకు కనిపించిన వాళ్ళు నీకు తెలియకుండా నీకు నీకు తె తెలియని ఆట ఆడతానంటే
అ పోయి ఆడతాం మేము ఏం ఆట అయినా అప్పుడు అది
ఓకే అది ఎట్ల ఆడతారు అది మీకు తెలియని ఆట ఉంటదబ్బా
అది వాళ్ళు నేర్పిస్తారు అక్కడ పోతే అంతే అంతే ఆ ఆడిపోయేది ని నించోని చూసా ఉంటాము వాళ్ళు అడుగుతారు మీరు కూడా
లే ఉ
ఇ ఈ గేమ్ వచ్చామకి ఆడతారా అని అడుగుతారు ఆడతాము అంటే ఆడిపిస్తారు
ఆడిపిస్తారా వాళ్ళు మీర ఎప్పుడనా ఉహు మీరు ఎప్పుడైనా ఆదినారా అట్లా
అలా అంటే ఒకసారి పోయి నిన్నాము అంటే మావి ఎక్కడో అక్కడ వేరే చోటు ఉంటాయి ఇల్లు మేము మా ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ ఇండ్ల కళ్లపోయినాము వాళ్ళంతా హట్ అన్నారు ఎందో ఆట్లాని ఆ అవి మామ్ అంటే తెలిసిన ఆటలే తెలియని ఆటలేం ఆడలేదు తెల్సిన ఆటలే అవి అదేం కబడ్డీ ఆడుతనారు వాళ్ళు
ఒకవేళ తెలియని ఆటలు ఆడితే మీరు అడువి చూస్తా అంటారు వాళ్ళు నేరుగా వాళ్ళు ఆడమంటారా
పెళ్లి నాట్లు అ జాగరణలో ఏం మాట్లాడతారు చెప్పు మాక్సిమం అంటే కబడ్డీ ఆడతారు లేదంటే ఒక లాక్ అండ్ కేర్ డింగ్నాంబలు ఆడతారు ఇంకా ముసలోళ్ళు అయితే ఇది ఆడతారు నా కది అదెం గు గుర్తు రావట్లేదు చెక్క బరాన
ఉ
అవి ఆడతారు ఇప్పుడంటే లూడో అంటాం గానీ ఇప్పుడు చక్కవరా అవి పాచికల కావచ్చు గవ్వలేసేది నేను దాంట్ల ఎక్స్పర్ట్ అసలు తోపు
నైట్ ఇంగా ఆటలు ఆడుతంటరు నీకు తెన్నింటివి అవి అప్పుడు ఏం చేస్తావు అక్కడ కొన్ని వాళ్ళు ఆడుకుంటా అంటే అడవోయి నిలుచొని చూస్తా ఆట అడుగుతారా చూస్తా ఉంటారా ఆడతారా
లేదు ఈ ఆటలు అయితే ఆడతా నాకు
అంటే ఇప్పుడు క్యారం బోర్డు ఆ ఇప్పుడు క్యారం బోర్డు ఆడుతాంటారు అప్పుడు అది తెలికపోవచ్చు అప్పుడు
తెలుసు నాకు అది బాగా అడతాం మేము మా ఇంట్లో హు ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒక కొన్ అంటే కొన్నిసర్టడే జరిగేది మా కజిన్స్ అందరు ఎక్కువ మంది మా ఊ మా ఇంటికి వచ్చన్నారు పండగకి అంటే ఇంగ మా ఇంట్లోనే జాగరణ చేస్త
హు అవునులేండి
రీల్స్ చేసుకుంటా డాన్స్ చేసు కుంటా
హు మీది అట్లా అలా అలా అయితే జాగర మామ్ ఇట్లా ఆడుకుంటా ఇట్లా ఆ జ జ ఇది మి భజన చేసుకుంటా ఇట్లుంటారా
హు ఫుల్ జాలి జాలి
హు
ఒక్కసారి మాత్రం బాగా అదేమి రాత్రి అంతా బా గేమ్స్ ఆడేసి ఇంకొకసారి గుళలోకి పోదాము కొంతసేపు ప్రసాదం తినేసి మళ్ళీ కొంతసేపు భజన చేసుకొని వద్దాము అని పోయినాం ఆడపోయి బజన్ చేస్ నిద్ర పోయినం
ఓకే మరి ఆ ఆ ఇలా వేస్ట్ అయిపోయింద
అవునవును నెక్స్ట్ జాగరణకి నిేన్ని కూడా పిలుస్తాలే
హు సరే తప్పుకుండా వస్తా లే హు బాయ్ బాయ్